అలో సార్ బాగున్నారా సార్
ఆ బా
ఏం భయం మేస్తున్నారు సార్.
మనం ఏం లేదు సార్ ఇప్పుడే ఇంక కూర్చున్న అన్నంతిని తిన్నావా సార్
ఓ తినలే సార్ ఇంక ఇంత పొద్దుగాలా తిన్నారా
ఆ డిన్నర్ తింటాం సార్ మేము. హాస్టల్లో ఉంటాగా సార్ మేము ఇక పొద్దుగాలా తిన్నా సార్ మరి ఇప్పుడు నేను కోచింగ్ సెంటర్‌లో ఉన్న అంటే కోచింగ్ తీసుకుంటాను ఇక్కడ రూమ్లోనే నేను
ఆహా. ఏం కర్రీ సార్
మ్మ్ కర్రీ ఇప్పుడు పప్పు సార్ పప్పుచారును పచ్చడి పెట్టిండ్రు సార్
మ్ హు
తిన్నరా సార్ మీరు
మేము తినలేదు సార్ మేము ఇప్పుడే వచ్చాము. తినాలే తినాలే
మీది ఏం కూర సార్
మాది ఎగ్గు ఎగ్గుచారు సార్
హ్మ్ ఎగ్గుచార సార్
హ్మ్ మీ మీ
హలో మా
రోజు మీరు
నా చెప్పండి సార్.
ఏం చేస్తారు సార్ మీరు డైలీ.
మ్ డైలీ ఏం చేయమ్ సార్ ఇక్కడ నేను కోచింగ్ సెంటర్లో ఉన్నా సార్ కోచింగ్ తీసుకుంటున్న కానిస్టేబుల్ ట్రిప్లో
కానిస్టేబుల్ కోచింగా
మ్. ఆ ప్రిపేర్ అయితున్న సార్ ఇప్పుడు. ఇప్పుడే కోచింగ్ అయిపోయింది సార్ సి స్కి ఇప్పుడే వచ్చా.
ఓటీఆర్ చేసుకున్నారా సార్
మ్మ్ ఓటిఆర్ చేసుకున్న సార్.
మ్ హు
ఇప్పుడు అంతకు ముందు పన్లే చేేస్తా అప్పుడప్ అప్లై చేసిన పోస్ట్ ఇప్పుడు కాదు.
ఇప్పుడప్లై చేస్తే ఏమైంది సార్ మా రిజల్ట్ రాలేదా
నావింకా ఎగ్జామ్సె కాలేదు సార్.
అదే హా
ఎగ్జామ్స్ ఇప్పుడు మాకు ఏ ఏప్రిల్ లోనే సార్ ఎగ్జామ్స్ అవి.
ఆహా ఏప్రిల్ లోనా కానిస్టేబుల్ కానిస్టేబుల్వి.
మ్మ్ మే ఏప్రిల్ లోనో మే లోనో ఉన్నాయి సార్ ఎగ్జామ్స్. అయి టూ మంత్స్లో ఇగ జరిగిపోతాయి ఎగ్జామ్స్.
ఆహా! మరి ఈవెంట్స్ ప్రాక్ క్టీస్ చేసుకుంటాల సార్ మరి.
ఎప్పుడు
వా రన్నింగ్ ఎక్సర్సైజ్ అంత
ఆ రన్నింగ్ డేలీ రన్నింగ్ ఎక్సర్సైజ్ జంపింగ్స్ లాంగ్ జంప్ హై జంప్.
హైజంప్స్ చేస్తారా.
ఆ హైజంప్ల సిక్స్ ఫీట్ సార్
అమ్మో సిక్స్ ఫీట్ మీరెన్ని ఫీట్స్ ఉంటరు సార్
ఉమ్మ్ సిక్స్ ఫీట్స్ ఉంట సార్ నేను అంతగానం బెదురుతానా ఆ హైజంప్ అంతే ఉంట గనీ తక్కువనే దునుకుతా సార్ నేను ఇక ప్రాక్టీస్ జేయిస్తనగా సార్
ఊ
ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోరూ అట్ల జదువుతా సార్
ఊ హూ హు మంచిగనే ఉంది సార్ ఇట్లనే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ గావాలే
ఉమ్మ్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తర్ మీ
మాది గవర్నమెంట్ జాబ్స్ కాదు సార్ నేనేం చేయ్యను సార్
ఆ ఏం జేస్తర్ సర్ మీరు
ఇదే వ్యవసాయం చేసుకుంటం సార్ మేము‌. మీరూ
ఊ మేంగుడ ఫార్మరే సర్ మా డాడీ ఫార్మర్ సార్
ఫార్మర్సా ఏం పంటలు పండి
పంటలంటే వరి క్కజొన్నా పత్తి మ్మ్మ్ ఈ ప ఇలాంటి పంటలే పండిస్తం సార్
ఉమ్ పశువులున్నయా సార్ మీకూ మేం గూడ అయ్యే పండిస్తం సార్ పశువుల్లాంటివున్నాయా సార్ జంతువులు
ఊ బర్లు ఎడ్లు ఊ బర్లూ ఎడ్లూ అంటరు సార్ బర్లు ఎడ్లు మేకలు
ఊ హు
మీకేం ఉన్నయ్ సర్ ఎమ
మాకూ బర్లున్నయ్ మేకలున్నయ్ రొండు కుక్కలు గూడున్నయ్ సార్ మాకూ
ఉమ్మ్ బాగనే మెంటెన్ చేస్తున్నార్ సార్
ఉమ్మ్మ్ మేంటెన్ జేస్తున్న రయ్య కుక్కల మీద డాక్టర్ ప్రేమలు బాగుంటయ్ గద సార్
ఉమ్ రెండు కుక్కలు మెంటెన్ చేస్తల్ గద సార్ అందుకే
ఉమ్మ్మ్
ఏంజేస్తర్ సర్ కుక్కల్నేడికి పట్కపో వాటికే
వదిలిపెట్టుడే సార్ ఊర్లే తిరిగొత్తయయ్యే
అయ్యే వాకింగ్ చేస్తయా సార్
ఇంటి సుట్టు తిరిగొత్తయ్ సార్ అయ్యే దాని ప్రపంచం అంతే
ఇగిష్టం ఇగ ఇష్టరాజ్యం
ఉమ్మ్
ఉమ్ పెళ్ళైందా సార్ మీకు
నాకు మ్యారేజీ కాలేద్ సార్ ఇంకా మీకయిందా సార్
ఊ ఇంక నాకు ఎన్నియర్స్ సర్ ఇంక ఇప్పుడే యైటీన్ ప్లస్ సార్
ఓ నాకూ సిక్స్టీనే సార్ ఇంక పదారు సంవత్సరలే సార్ పద్దెన్ది సంవత్సరాలే సార్ నాగ్గూడా
ఇంకా ఏటీనే సార్ మీకు ఊ హు హలో
సార్ చెప్పండి సార్
ఊ హు సెకండ్ ఇయరా సార్ అయితే మీరు ఫస్ట్ ఇయరా
నేను ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ ఏ సార్ నేను మొన్ననే రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి
ఆ ఆగరా ఓపెన్ చేసి
ఊమ్
హలో
ఆ సార్ చెప్ప
ఎగ్జామ్స్ ఎట్ల రాసిర్రు సార్ మరి
మేము కొంచెం మంచిగా రాసినాం సార్ ఒక సబ్జెక్ట్ అటు ఉన్నది సార్ మ్యాథ్స్ బి
పోతదా ఇబ్బంది హలో సబ్లు కొట్టాలి సైట్లా కొడితేనే కదా మనకు భయపడ స సప్లీ లు కొ బేపడద్దు సప్లీలు రాసే రాస్తను రే ఉండే పుచ్చ వేస్తనులే యువర్ గ్రేట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఎన్ని సప్లీలు పోతాయో ఇంకా సెకండ్ ఇయర్ అయితే మనం భయపడ వచ్చామ
రెగ్యులర్ అనేది రెగ్యులర్ అనే పడదు సార్ రాసుకుంటారు పాస్ కావాలి మంచిగా
అది కూడా రైట్ ఏ సార్
ఉమ్
నాకు తెల్సి బస్టాండ్ లో ఉంటాడు వాడు ఉమ్ ఎంత సేప్ ప్పుడు మనకి అంటే పాస్ కానీ బుక్ తీసుకుని అన్నాడు ఇంట్రెస్ట్ పాటు దరి సరి గేమ్ రాస్తార్ సార్ చిట్టీలు తీసుకొని పోయినా రాస్తార్ సార్ సేదయితే నేను సార్ సప్లీ రాసినా సార్ చేసేది ఏం లేదని తే ఏడు త్రీ ఎయిటీ సార్ గ్రేడ్ సిస్టమ్ లేదు సార్ మా ఇప్పుడు అంటే మాని మా ఇప్పుడు గ్రేడ్ సిస్టం మే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అప్పుడు మార్క్స్ చేస్తారు
అవునవును సినిమా అదే సెవెన్ పాయింట్ త్రీ ఏ సార్ నా గ్రేడ్
గ్రేడట్లా సార్ మీది పేన్సల్స సార్ ఎగ్జామ్స్
ఆ ఇప్పుడే మాతోనే జిపిఏ
ఉమ్ మీతోటే జీపిఎ స్టార్ట్ సార్ మీ గ్రేడ్ ఎట్లా
ఆ అదే కదా సార్ జిపిఏ అంటే గ్రేడ్ సిస్టమే కదా సార్ మాార్క్స్ అనేది మీ కాడ ఉన్నది
ఉమ్ మీకు త్రీ హండ్రెడ్ అది త్రీ హండ్రెడ్ వచ్చినాయ ఫోర్ హండ్రెడ్ వచ్చినాయ సార్
సెవెన్ హండ్రెడ్ లో వచ్చినాయి సార్ నాకు సెవెన్ పాయింట్ త్రీ ఏడు వందల ముప్పైలో వచ్చినాయి ఆ
ఎగ్జామ్స్ ఏ సిక్స్ హండ్రెడ్ సార్
సిక్స్ హండ్రెడ్ కాద్ సార్ మాకి ఎక్స్ట్రా ఉన్నాయి సార్ ఈ థౌసండ్ ఉన్నాయి సార్
ఆహా అంటే మీరు వేరేనా హలో
ఆ
టెన్త్ లో సర్ది వేరే తీసుకున్నారా ఆ టెన్త్ లో టెన్త్ కాకుండా ఇంకోటి ఉంటాయి కదా ఇంటర్ తో సబంధమైన సబ్జెక్ట్ అది తీకున్నార మీరు ఎస్ ఎస్ సి ఏమో అంటారు కదా హు థౌజండ్ కి థౌజండ్ కి ఎంత వచ్చినాయి సార్
ఏడు వందల ముప్పై వచ్చినాయి సారు
ఉ బానే రాసిలు సార్ ఏడు వందల ముప్పై అంటె
మీకు ఎంత వచ్చినాయి సార్ టెన్త్ లా
త్రీఎయిటి వచ్చినాయి సార్
ఓ చాలా స్లో ఉన్నారు కదా సార్ మీరు
ఉ స్టడీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు
మరి ఎం చేద్దమను చెప్పుకుంటున్నారు సార్ ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది
దేని మీద అంటే ఇప్పుడు జాబ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్ అప్పుడు కా
స్టడీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు జాబ్ మీద ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటది సార్ ఏదనా బిజినెస్ పెట్టుకోవాలనే డ్రీమ్ ఉందా సార్ మీకు
ఆ డ్రీమ్ ఉంది కానీ సక్సెస్ అయ్యే మా పేరెంట్స్ వల్ల
అయ్యో సార్
తను సక్సెస్ గిస్సాస్ సార్ నేను పక్క
ఇది ఎస్తారా సార్ ఏం బిజినెస్ పెడతారు సార్ ఏముంది సార్ మీకు డ్రీము
డ్రీమ్ అంటే అరి విజిట్ విలేజ్ కాబట్టి నా నాడు డ్రీమ్
సార్ వాయిస్ కట్ అయుతుంది సార్ మీది హలో సార్ వాయిస్ కట్ అయుతుంది సార్
సార్ వాయిస్ కట్ అయుతుంది సార్ మీది
ఇప్పుడు అర్ధంమైతుందా సార్
ఆ ఇప్పుడు వినపడుతుంది సార్ ఏం పెట్టుకుందాం అనుకుంటంది సార్
బఫేలో ఫామ్స్ డైరీ ఫార్మ్స్ ఎన్ ఫామ్స్ షీ ఫామ్స్ ఇలాంటివి ఉన్నాయి సార్
ఉహు ఒకదాని ఫిక్స్ ఒకదాని మీద ఫిక్స్గా అయి లేద సార్ గన్ని పేడతారా